బా
మన
ఎండి సనం
ఏంట
తిన్నామ
అద నా
తిన్నా మార్నింగ్ తిన్నా ఇంకా మం తినలేదు మార్నింగ్ అ చ్చి టీను చపాతి తింటిీ
ఆ
నువవు తింటావా టే చపాతి
ేను అంతప్పు తైజేలా
తింటాం లేదు
మా రూమ్ లో నిన్న నైట్ ఆల్ అవుట్ ఆన్ చేసినారు అది ఇప్పటి వరకు ఆన్ లోనే ఉంది
అయ్యో మీక అంత మాత్రం తెలియలేదా స్మెల్ వస్తా ఉంటుంది కదా
అదిది స్మెల్ ఏం రాలేద అంతద కోమలు ఎక్కువ ఉన్నాయి నిన్న ఆయిన్ చేసి ారు పొద్దున్నే నేను చూసినను ఆఫ్ చేద్దాం అనుకున్నా మర్చిపోయిందా ఇంకా ఇప్పటి వరకు అట్లే ఉంది అది
మేము ముందు ఆల్వుట్ మేమ్ అంటే ముందు యూస్ చేస్తా అంటే ఇప్పుడు ఏం లేదు బ్యాట్స్ వచ్చినాయి కదా ఇంకా దాని మీద పట్ పట్ట పట్పట్ట కొట్టేసేది ఏంటి ఇంకా మా మా ఏరియాలో అయితే రోడ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది అనమాట ఎంగ అ
నాల రోజుల నుండి అంటే రోడ్డు అంత సరిగ్గా లేదు కదా
ఉ అవును ముందు పాత రోడ్ చాలా డ్యామేజ్గా ఉన్నింది కదా నువ్వు వచ్చినావు కదా ఒక సారి చూసినప్పుడు వచ్చినప్పుడు చూసినావు కదా ఉహు ఇంకా ట్ హోల్స్ వల్ల ఇ డ్రైవ్ చేయడం చాలా కష్టం ఇష్ట అయింది కదా ఆ రోజు నువ్వు వచ్చినప్పుడు
అవును అట్లుంటే చాలా కష్టం అయితుంది న్యూోడ్స్ వేస్తే అంటే కొత్త రోడ్స్ వేసినప్పుడు మనం ట్రావెల్ చేయడం కూడా ఈజీ అయిపోతుంది టైమ్ కూడా సేవ అయితుంది
హ అవును గ యాక్సిడెంట్స్ కూడా కొంచెం తగ్గు తగ్గుతాయి అన్న మాట ఇప్పు ఇప్పుడు అది స్మూత్ గా ఉంటుంది ఇంకా టైమ్ కూడా సేవ్ అయి అవుతుందినమాట మనకి
అవును సేఫ్ టి కూడా ఉంటుంది మనకి యాక్సిడెంట్స్ అనేవి తగ్గియచ్చు
అసలు రోడ్ కన్స్ట్రక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది తెలుసా నువ్వు తెలుసానికి
నాకు తెలీదు కొంచెం చెప్తావా
నాకు అంతగా తెలీదు కొంచెం ఐడియా ఉంది ఫస్ట్ గ్రౌండ్ లెవెల్ చేశాడు గ్రౌండ్ లెవెల్ గా చేశాడు అనమాట
సాయిల్ లెవెల్ చేసి స్ట్రాంగ్ గా బేస్ అంటే అది బేస్ కాబట్టి దాన్ని స్ట్రాంగ్ గా పెడతారు
హ అవును ఇది బేస్ స్ట్రాంగ్గా ఉంటేనే కదా మళ్ళీ ఏదన్నా స్ట్రాంగ్గా ఉంటుంది తర్వాత బేస్ ని స్ట్రాంగ్ గా చేసిన తర్వాత ఏం చేస్తానంటే గ్రావెల్ అండ్ తార్ యూస్ చేసాననట గ్రావెల్ ఏమో తెలియదు కాని తారు తారు నల్లగా ఉంటుంది చూడు అంటే నల్లగా అంటే అది ఆయిల్ వేస్తారులే దాంట్లో అది యూస్ చేస్తార అనమాట కట్టమ
యాష్పాల్ట్ రోడ్స్ ఎక్కువ యూస్ చేస్తారా
అవును స్మూత్గా ప్లేస్ ఇ అది ఎక్కువ డ్యూరబుల్ గా ఉంటాయి కాబట్టి ఇకా అవి ఎక్కువ యూస్ చేస్తారనమాట
కొన్ని చోట్ల సిమెంట్ రోడ్ కూడా వేస్తారు కదా
ఉహ్ అవును ఒకసారి నేను చిన్నప్పుడు సిమెంట్ రోడ్ మీద పడింది తెలిసిన అసలు నా మోకాలు అయితే చీడిపింది అట్లే
చిన్నప్పుడా
ఊ చిన్నప్పుడు తరుముకుంటూ వచ్చినాడు మా అక్క వాళ్ళ ఎనకాల్ నుంచి కిన్న వడిందనా కిన్న వడిందద వాళ్ళు ఏడ్చేసి నా ఫులు ముగ్గున్నలుగురు నా మూతి మూసి పెట్టుకొని మాఫ్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటిపైన టెర్రస్ వుంది లే మిద్దిపయినే తీసుకొని ఎళ్ళిపోయినారు నన్ నయితే ఏడ్చి ఏచుకు అంటే నోరు మూసి పెట్టేసి ఆ రోజు
అ అంటే మళ్ళీ మీ అమ్మ నాన్న వస్తారని కదా
ఊ తెలియని ఇలా ఒక త్రీ టు ఫోర్ డేస్ అది ఎండిపోయింది పడింది ఎండిపోయిన తర్వాత ఒక రోజు ఏమైందంటే కింద శాప వేస్తారు చూడు మ్యాటు
ఆ
అది ఒక రోజు తగిలి పైన పొట్టంతా వచ్చేసింది బ్లడ్ బ్లడ్ అయిపోయింది ఆ రోజు నాకి అప్పుడు నేను కంట్రోల్ చేయలేక ఏ వచ్చేసిన అప్పుడు తెలిసింది మా అమ్మకి
ఆ అంటే తిట్టలేదా మళ్ళీ ఎందుకు చెప్పలేదని
తిట్టింది ఎందుకు చెప్పలేరు ఇవేమైనా చిన్నవి అనుకుంటున్నారా మీరు ఏమనా అయుంటే ఎట్లా అని
తా ఏమో సిమాన్స్ రోడ్స్ ఎలేటప్ దూ అంటే మనము ఏంట్ అంటే దాని మీద ఏది చేస్తే అది అట్టే ఉండిపోతు తుంది కదావ్
పోతాయి అవును
ఆ అందుకని మేము అందరం పోయేది ఏదైనా డిజైన్ వేస్తాము మా కాళ్ళు అడుగులు చేతడుగులు ఇంకా అన్ని లాంగ్ లాస్టింగ్ కదా
ఆ అవును సిమెంట్ రోడ్స్ చానా లాంగ్ లాస్టింగ్ అని అంటారు ఇంకా కన్స్ట్రక్షన్ టైం లో మాత్రం కొంచెం ప్రాబ్లం ఉంటుంది
ఆ డస్ట్ క్రఫ్ ఎగ్జామ్ చాలా డిస్టర్బెన్స్ గా ఉంటుంది
ఊ అవును ఇంకా మీ ఊరికి ఇంకా రోడ్డు వేస్తున్నారంట అంటివి కదా ఇప్పుడైతే ఇంకా చానా ట్రాఫిక్ జామ్ ఉంటుంది కదా డస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది
అవును అంటే ఇప్పుడు వాళ్ళు కింద గ్రౌండ్ అనేది లెవెల్ చేశినారు కంకర్ వేశారు దాన్ అంటె అట్లా అది వేయడం వల్లా బైక్ లో వెళ్ళడం కొంచెం ఇబ్బంది కావులీ అందులో గూడా చాలా టైం బడుతోంది ఇంటి వెళ్ళడానికి
అవునులే కంకర్ వేసి కొంచెం స్కిడ్ అయితుంది కదా పైగా ఇంగ డిటోరియాస్ వల్ల టైం ఎక్కువ పడుతుంది అనమాట
ఆ కానీ అవన్ని టెంపరీ ప్రాబ్లమ్స్ ఎ కదా ఇంకా రోడ్ ఎస్తే వళ్ళు సాఫీగా ఎల్లచ్చు
వర్కర్స్ గూడా చాలా కష్టపడుతాన్నారు లే కదా
అవును ఈ ఎండలకి అది కష్టపడాలంటే ఇంకా కష్టం అయితుంది
మ్ అవును ఇంకా రోడ్స్ ఇవంతా ఎక్కువ ఎండాకాలంలోనే వేస్తారు కదా నాకు తెలిసి ఇంగా వింటర్ లో అంటే వర్షాలు పడతాయి కాబట్టి ఏదో సమ్మర్ లోనే హార్డ్ వర్క్ చేస్తారు వాళ్ళు గూడా ఇంక ఏం దిక్కులేదు వాళ్ళ కూడా క్కదా
మ్ ఆ అందులో వాళ్ళకి ఇంకా సేఫ్టీ గుడా అక్కడ ఏమి ఉండదు రోడ్ సైడే అక్కడే ఉండాలి టెంట్లు వేసుకొని
మ్ అవును పైగా ఈ ఎండకి వళ్ళు హెల్మెట్స్ పెట్టుకొని గ్లౌస్ వేసుకొని ఇంగా కన్స్ట్రక్షన్ ఉంది అదేంటో జాకెట్స్ ప్యాంట్స్ షూస్ ఏసుకొని ప ఎట్లుంటారో అయినా అవి ఇంపార్టెంటే లే కదా
అంటే వాళ్ళకు కూడా సేఫ్ ఫ్టీగా ఉండాలి కదా అది కొంచెం లిఫ్ట్ చేశినప్పుడు కానీ వేసినప్పుడు కానీ వాళ్ళకి ఏవైనా దెబ్బలు తగుల్తె
అవున్ని గవర్నమెంట్ ప్రాపర్ ప్లానింగ్ చేయాలి అసలు
ఆను క్వాలిటీ కూడా మెయింటైన్ చేయాలి
మ్ అవును క్వాలిటీ ఉంటేనే ఇంకా డ్యూరేషన్ గూడా చాలా ఎక్కువుంటుంది కదా
మళ్ళి ఎక్కువ అనే బైక్స్ అనేవి ట్రావెల్ చేశినాం అనుకో అవి మళ్ళీ రోడ్ డ్యామేజ్ అయిపోతే మళ్ళీ వేస్ట్ కదా రోడ్ అంతా కష్టపడి వేసి
మ్ అవును ఇంగ తక్కువలో ఏమైనా చీప్గా చేసినాం అనుకో ఇంకా వన్ మంత్ టూ మంత్స్ కూడా ఉండే అదది క్వాలిటీగా వేస్తే మంచిగా ఉంటుంది వేస్ట్ ఆఫ్ మనీ ఇప్పుడు వేసి గుడా అంటే చీప్ గా వేసినా కూడా వేస్ట్ ఆఫ్ మనీ అంతే
ఆను మళ్ళీ వెయాలంటే మళ్ళీ చాలా టైం పడుతుంది అప్పుడు మనీ అనేది డబుల్ టైం వేస్ట్ అయిపోతుంది గదా
ఉం ఆవ్ను ఇంకా డ్రైనేజ్ సిస్టమ్ గుడా ఇంపార్టెంట్ కదా రోడ్ వేసేటప్పుడు లేకుంటే రోడ్ మీద అంతా నీళ్ళు వచ్చేసి చెత్త చెత్త అయిపోతుంది లెకుంటే
అవును వాటర్ స్టాబ్ షన్ కూడా ఉన్నా దు
లేదంటే రోడ్డు వేసి గుడ స్పాయిల్ అయిపోతున్నాద్ అంతా స్మెల్కి డ్రైనేజ్ అంతా రోడ్డు పైన వచ్చేసి అక్కడ ట్రావెల్ చేసి కూడా ఇంక ఇబ్బంది అయిపోతుంది ఇంక అక్కడి నుంచే డిసీజెస్ కూడా వస్తాయ్ మనకి
అంటే మెయింటన్ చేయాల వాళ్ళు మెయింటైన్ అనే చేస్తా ఉంటే రోడ్స్ క్లీన్ గా యి ఈ డిసీస్ అయ్ రాకుండ
నేను చూసినప్పుడయితే వాళ్ళు మిషిన్స్ యూస్ చేస్తున్నర్ అనమాట వీటన్నిటికీ
ఆ మోడ్రన్ టెక్నాలజీ వల్ల కొంచెం వర్క్ అనేది ఫాస్ట్గా కంప్లీట్ ఐతుందీ
మ్ అవున్లే ఎర్లియర్ కంటే ఇప్పుడే కొంచెం టెక్నాలజీ వచ్చిన్ వల్ల కొంచెం టెక్నాలజీ యూస్ చేసి వర్క్ని చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేస్సన్నారు
అవును అంటే ఇప్పుడూ దానివల్ల మనకి టైం కూడా సేవ్ ఐతుంది
మ్
ఓకే చోట కాకుండ ఇంక ఇంకొక చోట కూడా వేసేదానికి ట్రై చేస్తారు
మ్ ఇంకా కంప్లీట్ అయినాక ఈ ఏరియా ఎంత బాగుంటుంది అసలు మొత్తం చేంజ్ అయిపోతుంది అనమాట
అవును అదేదో అంటే చాలా డెవలప్ అయినట్లు ఫీల్ వచ్చేస్తుంది
మ్ అవును ఇంక వచ్చి అది మంచిగా రోడ్స్ వేయడం వల్ల అక్కడ చుట్టూ ఉన్న ప్లాట్స్ ఫ్లాట్స్ ప్రాపర్టీ వాల్యూ కూడా కొంచెం పెరుగుతుంది అన్మాట
అవును నిజమె
మ్ ఇంగ రోడ్ వేసేంత వరకు కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే మళ మంచిగా ఉంటుంది
ఆ మేం అంటే మా ఊర్లో వాళ్ళందరూ ఎప్పుడెప్పుడు రోడ్డు ఐత్ పోతుందా అని వెయిట్ చేస్తా ఉన్నారు
మ్ రోడ్స్ కోసం కొంచెం పేషెంట్గా ఉంటే వచ్చేస్తున్నండి గుడ
అవున్ ఇంకా అది కాకుండా వాళ్ళు అంటే పొలంలో ను మా పక్క ఊర్లకి రోడ్డ్ అంటే పొలంలో నుంచి అక్కడ రూట్ ప్లాన్ చేసుకుంటా ఉన్నారు
మంచి ఐడియానే లే ఇంకేమైతే ఇంట్లో అందర్ బాగున్నారా
మ్ బాగున్నారు మ్ బాయ్